వినిపిస్తుందఅండి
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుంద
ఆ వినిపిస్తుందండి
ఆ ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదు అండి రీల్స్ చూస్తూ కూర్చున్నా
రీల్స్ చూస్తారా చేస్తారా అండి మీరు
చూస్తా అండి చేసేంత టాలెంట్ లేదు
చేయరా బాగుంటారు కదండి చేస్తే
టాలెంట్ లేదండి బాగుండక టాలెంట్ ఉండాలా
ట్యాలెంటా
నో ట్యాలెంట్
మీకు లేవా ఉంది కదండి మీకు చాలా టాలెంట్
లేదండి రీల్స్ చేసే టాలెంట్ లేదు
హ
మీరేం చేస్తున్నారండి
నేను ఊరికే అన్నా అండి
మీకు డ్రాయింగ్ వేయడం వచ్చా అండి
ఆ వచ్చండి అంటే చిన్నప్పుడు బాగా చేస్తా అండి నా అలవాటు తప్ అయిపోయింది ఇప్పుడు సరిగ్గా రాదండి అంటే బొమ్మలు ఏస్తా అంటే అలవాటు అలానే ఉంటుంది కానీ
ఉమ్
టెన్త్ టెన్త్ వరకు లే ఎయిత్ లోనే ఆబ్జెసాను గంతే అప్పుడు చాలా బాగెస్తంటి నాకేం లేవండి టాలెంట్స్
అవునా కొట్లడతారా బాగా
కొట్లాడగాన్ని రాదండి
ఊరుకోండి ఎందుకు అపద్ధాలు చెప్తారు
నిజంమండి కొట్లాడ వచ్చకున్నా నేను భయపడతా.
అట్లా కొట్లాడేది కాదండి సిల్లుల్లో కొట్లాడేది
ఆ అట్లగాని రాదండి
ఎందుకు రాదులేండి బాగా కొట్లాడతారు పక్కన వాళ్ళకి అట్లా మెంటలు తెప్పిస్తారు
లేలే అంటే మాట్లాడతాను వాళ్ళకి అలా వస్తుందండి అంతే
ఏందీ బుక్కుల్ సద్దుతున్నారా సౌండ్స్ వస్తున్నాయి చదువుకుంటున్నారా
లే లే ఆహా లేదండి అది గాలి సౌండ్
గాలా ఏమో చదువుతన్నార ఏమో ఏమో ఏమన్న అని
లే లే నేన్ చదివేది ఇప్పుడే గద్ ఎప్పుడో ఆప్ జేసానండి డిగ్రీకే
అవునా మరి ఎట్రాసారండి ఎంసిఏ ఎగ్జామ్స్ అన్ని
అంటే జస్ట్ వురికే అంటే తీస్కొన్ చదువుకునే అంత ఏం లేదు
మీక్ టాలెంట్ లేండి అట్లా చూస్తేనే వచ్చేస్సాయ్ రోబో లెవెల్ లో వచ్చేస్సయ్ మీక్ ఆన్సర్ల్ అన్నీ
లేదనండి మీరు ఎక్కువ్ మార్కుల్ రావల్లే గాట్టి మీరు కరెక్ట్ పాయింట్లు నే కొని రాస్తా ఉంటది మేం పాస్ అయితే చాలని ఆకొ
తుల్ ర సెంట్రు
ఆ సెమ్ అదే అనుకోండి
అది గుడా ఒక టాలెంట్ దెల్స అండి అంత ధైర్యంగా రాయడం బాహుబలి స్టోరీలు
అంటే సినిమా స్టోరీలైతే ఏం బాలేదు ఇబ్బుడు ఒగ లెసెన్ జదువుకోండి లెసెన్ గాదు మేమ్ ఇంపార్టెంట్ క్వశన్లు జదువుకుంటాండి మే లెసెన్ వైజు ఆ టాపిక్ గురించి దెల్సుకొని ఉ అంతే అండి అదంటే ఏండి ఏం జేస్తుంద్ దెల్సుకొని
ఉ
క్వశన్ పేపర్లో పెద్ద పెద్ద వర్డ్స్ ఉంటాయ్ కదండి
అవున్ లేండి
అద్ తీస్కొని దాన్నే సెంటెన్స్ గా
దాన్నే ఇగ తిప్పి తిప్పి పైద్ కిందికి కిందిది పైకి రెండు పేపర్ల్ లాగుతారా దాన్ ఆన్సర్ ని
మూడు పేపర్లు రాస్తాందండి పేజీస్ త్రీ పేజీస్
చూడండి ఇంత టాలెంట్ ఉంది మీకి ఒక పదాన్నే మూడు పేపర్లు లాగుతున్నారంటే ఇంత టాలెంట్ ఉంది
మీరు లోపల్కేళ్తారండి కొబ్బరి కొబ్బరే అంటాన్నారు వాళ్ళు
ఆ ఎళ్ళిపోయర్లే అండి మా ఇంట్లో సిగ్నల్ రాదని
అదే అండి మీ వాయిస్ కన్న వాళ్ళదే ఎక్కువ వినబడతంది వాళ్ళ గొంతే గేట్టిగుంది. కొబ్బిరి కొబ్బిరి కొబ్బిరి అన్నన ఎంతంట అండి కేజీ కొబ్బిరి
అడుగుతా ఈ పక్క వచ్చినప్పుడ్ అడుగుతాలెండి ఎళ్ళే కాల్లో మాట్లాడిస్తా మీరే మాట్లాడండి
ఆ అబ్బా ఉండండి నా జుట్టులో ఇరుక్కుపోయింద్ ఆ చెప్పండి నా ఫోన్ కేసు పగిలిపోయిందండి ఫోన్ కేసు పగిలిపోయి అంది అదే వాడతానను అది చెవు దగ్గర పెట్టుకుంటుంటే ఆ జుట్టులోక్ తగుల్కుంటుంది
అయ్యో
అవునండి
మళ్ళీ మీక్ ఇబ్బందైతుంది గదండి మీరు ముందే స్మూత్ గా ఉంటారు చాలా
నా జుట్లులోకి ఇరుక్కుపోతంది తీస్తుంటే నొప్పేస్తాంది కొత్తది గొనుక్కోవాలండి ఆర్డర్ వెట్టాలె ఆ మన్షి గాద అండి నేను దెయ్యమా అండి ఏమన్న
అంటే అలా గాదు వాటిక్ గుడ్ నొప్పిస్సలేండి
మళ్ళీ నొప్పిస్సదంటే వాడ్ డు యూ మీన్ అండి
అంటే మీరు అంత స్ట్రాంగ్ గదా మీర్ చాలా
ఆవ్ స్ట్రాంగ్ ఉన్నోళ్ళకి ఏం నొప్పుల్ రావా అండి
అంటే వస్తాయి గట్టిగాలితే వస్
చిన్న చిన్న ఎళ్ళండి గేట్టిగ లాగేస్తాంది అది జుట్టంతా
జిమ్ము పో ఎల్లారా అండి మీరు
ఇ జిమ్కు పోవాలంటే మా ఇంట్లోళ్ళీ నికి తిండి పెట్టేది ఎక్కువ మళ్ళీ జిమ్కి ఫీజు కూడా కడతారా అంటున్నారండి
అయ్యో
చూడండి వీళ్ళు చూస్తే ఎలా అంటారు నాకు వెళ్ళాలని ఇంట్రెస్ట్తే నీకి జిమ్ముకి డబ్బు కట్టి తిండికి డబ్బు కట్టాలంటే మా దగ్గర లేవంటన్నారండి ఈ పొద్
చాలా అనుమానంగా అంటున్నారు గా
ఆ చూడండి ఇంగేమ్ చేసేది నేను ఇంత అవమానాన్ని దిగ దిగమింగుకొని బతుకుతున్నానండి నేను
ఏం కాలేండి ఇంట్లో వాళ్ళలే కదా
అందుకే నేను ఇట్ల లైట్ తీసుకున్నా
అదే అండి వేరే వాళ్ళని నింటే పోతంటే
యాడికి పోనండి నాకు పోయే అంత ఓపిక లేదు పోలే యాలా పోవాలంటే అంటే ఇగ చాత కాదు అయితే అయితేలేండి లావు ఏమైతాదిలే నీ వదిలేసినా
అట్లే ఉండి కొంచం తగ్గండి అంతే కదా
అంతే తగ్గితే తగ్గిది లేదంటే లేదండి
చూడండి గూగుల్లో సెర్చ్ చేయండి ఇంట్లో జిమ్ముకి పోకుండా ఊరికే కూర్చొని తినే
ఆ మండి స్నూప్ నోప్పులు వస్తాన్నాయి చేస్తుంటే కళ్ళ నొప్పులు
నేను సెర్చ్ చేస
ఆ కాదు చర్ సెర్చ్ చేసి చేస్తాంటే
ఆహా అంటే స చేసి తినకో జస్ట్ తిని ఊరికే
ఊరికే కూర్చుంటే రావండి అట్లావి ఇంకా కనిపెట్లే నేను కనిపెట్టాల
ఆ మీరన్నా చేయండి అంతే కదా మీకోసం చాలా మీ వల్ల చానా మంది
కనిబేడతా అండి రీసెర్చ్ చేసి ఎట్లా ఏమని కనిపెట్టాల
మీ వల్ల చాలా మంది సేవ్ అయితారు డబ్బులు సేవ్ అయితాయి మిమ్మల్ని మొక్కుంటారు
కొంచం లావైనట్టున్న కదండీ
ఆ
మీరు కొంచెం లావ్ అయిత అంటారు సన్నగా అయిత అంటారు ఎట్లా అంటే అండి బాగా తొందరగా తగ్గిపోతారు మీరు
అట్లేం లేదండి ఇప్పుడు లావయినా ఈ మధ్య చానా లావైనాను
చూసినప్పుడు సన్నగా ఉంటారు మళ్ళా మొన్న చూసినప్పుడు లావు కనపడినారు
అంటే నేను ఫేస్ లో గడ్డం ఎక్కువ కనపడితే లావుగా కనబడతాను
అవునులేండి మీరు గడ్ తీసేయరా అండి లేదా తీసేటప్పుడు చిన్న పిల్లల ఉంటారంట
లేదండి పెద్ద మాదిరే కనపడతా
ఆహా
పెద్దలు మాదీరిగా కనపడతానా అనే తీసేస్తాను అందరూ మా ఇంట్లో నన్నే పెద్దోడు అనుకుంటున్నారు మా యన్నను చి అస్సలేదు నన్న పెద్దోడు అనుకుంటున్నారు మాయన్నని చిన్నోడు అనుకుంటున్నారు
మయ్య ఏంత తప్పండి మీ వయసు ఏం పెద్దగా చేసావా వాళ్ళు
అదే అదే కదా చాలా బాధేస్తుంది నువ్వు మీన్న నువ్వేనా పెద్దనా మీ ఇంట్లో అంటే
మరి ఏందన్నా చేసి ఏందో ఒకటి చేయండి మీరు చిన్నగా కనపడేకి
తానికి ఏం చేసేకి లేదండి అంటే మ అన్నకు గడ్డం లేదు నాకు గడ్డం ఎక్కువ వచ్చింది అందుకు అలా కనిపిస్తోంది
అవునులేండి మీ మీరు పొదిరిల్లు సీరియల్ చూస్తారా అండి
నేను సీరియల్ చూద్దా
అవునండి పొదరిల్లు సీరియల్ లో హీరో చక్రి అని ఒక అబ్బాయి ఉంటాడండి మీరు ఆ అబ్బాయిలా ఉండారని మా చెల్లి చెప్పిందండి
మాటీవీలో వస్తుందా
అవునండి నైన్ ఫార్టీ ఫైవ్ కి వస్తాది నైట్
ఆ అంటే నేనే సీరియల్ చూడను మా టీవీలో వచ్చేవి సండే రోజు షో వస్తుంది శ్రీముఖిది
ఆ స స్టార్ మా పరివారం
ఆ స్టార్మావర్ అది చూస్తాను దాంట్లో ఎప్పుడు విన్నాను అది
ఆ పొదరిల్లు చక్రి అండి చూడండి నెట్లో ఎతుకండి దొరుకుతాడు అబ్బాయి సేమ్ మీలాగే ఉంటారంట అండి
కడ్డం పెట్టుకుంటెవ
అవునండి ఆ అబ్బాయిని చూసి మీరు గుర్తొస్తారని మా చెల్లి చెప్పింది
ఆ అన్న నీ గడ్డం పెట్టుకుంటే పెద్దగా అనిపిస్తు తీసేసినాము ఆ అంటే చిన్నగా చేసుకున్నా చానా
అవునులేండి హో మధ్యాహ్నం ఏం చేస్తున్నారండి మీ మమ్మీ వాళ్ళు
మా అమ్మ చిత్రానం చే
చిత్రా అన్నం అండి చి మా మమ్మీ పుల్ల గురా చేస్తాందండి
పుల్లగుర
టొమోటా పుల్లగుర తింటానండి అన్ని తింటాను అది లేదు ఇది లేదు అంటే మా అమ్మ వాళ్ళు ఏ నాకేం కొత్తగా స్పెషల్ గా చేయదు
అవునా
హు యాదో కొంచెం తినేసి పడిపోతానండి మధ్యాహ్నం పూట నిద్రపోతాను
అందుకే అంత లావు అయితుంది అవునా అండి
అవునండి
తిన్నొద్దు అండి నిద్రపోరా
నిద్దర రాకపోతే మళ్ళీ సాయంత్రం తలనొప్పి వస్తాదండి నాకు అన్నీ ఒకడానికి ఒకటి లింక్ అండి
ఏమండీ రాత్రిపూట్ల నిద్రపోరా
రాత్రి పూడ్లో కూడా నిద్రపోతామండి కానీ పో మధ్యాహ్నం కనీసం ఒక వన్ అవర్ అన్నా నిద్రపోవాళ్ల
మళ్ళ ఒకవేళ మీరు ఆఫీస్ లో చేరితే సేమ్ నిద్రపోతారా
అప్పుడు కాఫీలు కాఫీలు టీలు టీలు తాగాలి ఇంగ నేను
మీరు తాగరు కదండీ
అలెండి అలవాటు చేసుకున్నాను ఇప్పుడు టీ లేకపోతే బతకలేనండి ఇప్పుడు నేను
అబ్బా
రోజు కనీసం ఒక కప్పు టీ పడలేకపోతే నాకు ఇంగ తలకాయ పగిలిపోతది
ఏమండి ముందు ఇప్పుడు లేదు కదా తలకాయ నొప్పి
ముందులేదు ఈ మధ్య అలవాటు అయిందండి ఇంగ అసలు ఇంగ టీ పడకపోతే ఇంగ ఆ రోజు ఉండలేనండి ఇగ అట్లా అంత అడిక్ట్ అయిపోయినా ఆలోచన ఏం లేదండి ఆలోచన లేదు గీలోచన లేదు టీ అలవాటు అయ్యంది టీ లేకపోతే తల నొస్తది
అవునా
ఉ అలా టీ తాగి తాగి తాగి అలవాటైపోయింది బాగ
షుగర్ అందుకేనా షుగర్ తగుతున్నారు అనుకుంటా మధ్యనం పూట్ల పనుకోకూడదండి లావు అయితాము
అయినా పనుకుంటా అండి ఏం చేద్దాం ఈ మధ్య పనుకోవడం లేదు లేండి క్లాసెస్ ఉన్నాయి నాకు పొద్దునచి మధ్యాహ్నం సాయంత్రం వరకు
అండి ఐఏఎస్
అంత లేదండి యూపిఎస్సి జీపిఎస్సి ఏం లేదండి యాదో చిన్న చిన్న క్లాసులు అవునండి మీ ఫ్రెండ్కి ఎక్కడొచ్చింది లొకేషన్
లొకేషన్ హైదరాబాద్
హైదరాబాద ఏం చేస్తాన్నాడు
ఏం ఇంట్లో ఉన్నాడు క్లాస్ లో అన్నా అంతే మీ లాగా
ఏ ఏది ఏది
అవి ఎప్పుడు నేను అడగలే అండి
అడగళ్ళండి అడిగి ఇన్ఫర్మేషన్ నాకు చెప్పాల్ల కదా మీరు
నాకేం తెలుస అండి మీరు అంటే ఆఫీస్ వర్కు ఉండి చేసుకుంటారు, మీరేం చేస్తున్నారు నాకు తెలియదు కదా
తాహిర
ఆ
ముస్లి అదే అంటే ఏ స్కూల్ ఫ్రెండ
లేదు లేదు మా ఇంటర్ వాళ్ళ, నాకు ఇంటర్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు.
వాళ్ళ ఫ్రెండ్ ఓకే ఓకే
అంటే మరీ అంతేం క్లోజ్ ఏం గాదు జస్ట్ ఊరికే అప్పుడప్పుడు అల కలుస్తంటాము
అవునులేండి ఏందో చూడండి డిసెంబర్ లో రాస్తే ఇంకా జరుగుతనే ఉంది
అండి మీకన్నా వచ్చింది కదా కొంతమందికి అది గూడా రాలేదు
ఈ ట్రైనింగ్ సెప్టెంబర్ వరకు ఉందండి మాకు ఇంకా
సెప్టెంబర్ వరక ఆ ఆగస్ట్ వరకే కదండి
కొన్ని ఒక్కొ కి ఒక్కొక్క రకంగా డేట్స్
ఆగాస్ట్లో
ఆ కొన్ని జులై లో అయిపోతాయి, కొన్ని ఆగస్టు లో కొన్ని సెప్టెంబర్ సెవెంటీన్ వరకు
ఊ అయిపోతే జాయినింగ్ లెటర్ ఇస్తారా అండి
ఆ ఎగ్జామ్స్ పెడతారండి అవన్ని ఎగ్జామ్ లో పాస్ అవ్వల్లా
ఓకే ఓకే హా త్రీ ఐటెమ్స్ ఉంటాయి కదా అయితారులేండి మీకేముంది ఇగ
ఫస్ట్ అటెంప్ట్ లోనే అయిపోలండి
ఆ అలా ఏం లేదే ఓకే మీక్యా ఓకే అయిపోతుంది లేండి అదేం మీకు పెద్ద పెద్దవే రాసావే ఏం చిన్నవే
నాలుగు గండాలు ఉన్నాయి నాలుగు గండాలు దాటేస్తే
అయిపోతాయి ఏముందు లేండి ఈజీగ
త్ బెంగళూరు అక్కడ
వస్తులేండి వర్క్ ఫ్రమ్ హోమ్ యే వస్తుందంట
అవునా వస్తే ఇంకా మేలు కదండి
ఆ వీక్లీ వీక్లీ వన్స్ సేమ్ అందరికి వచ్చినట్లు మీకు అలానే వస్తుందంట
దేవుడి దయ వల్ల వస్తే ఇంక అంతకన్నా నా అండి మా అమ్మ దగ్గరే ఉండిపోవచ్చు ఇద్దరము వెళ్ళిపోతే మా అమ్మ ఇంకా పిచ్చి పట్టిపోతాది
ఆ అవునండి పాపం ఇంట్లో ఒకటే ఉంటుంది కదా అంటి
అవునండి మా డాడీ కూడా ఊరికేళ్తా ఉంటాడు
హైదరాబాద్ క అండి
ఏముందండి ఎక్కడంటే అక్కడ హైదరాబాద్ అటూ ఇ టూ అని సరేలేండి మరి ఫోన్ కాల్ చేస్తా
ఆ సరే అండి
బాయ్ అండి
ఆ బాయ్ అండి